నా, హలో హలో, బాగున్నామండి, మీరు, బాగుంరా, ఆ బాగు ఆ, వినిపిస్తుందండి, మీకు, వినిపిస్తుందా, ఏ మా
హలో
అండి, సాయంత్రంఅండి, స్టార్ట్స్ చేసిన, హలో
స్టార్ట్, చేసిల్లా, స్టార్ట్ చేసిలాండి, పని
ఆ అవునండి ఇల్లు ఉడుదామని చెప్పేసి ఆ అవునండి మాకు ఊ ఆ వచ్చిరండి ఇప్పుడే మీ పిల్లలు వచ్చిరా అండి ఆ లేదండి తిసుకోలేదు బుక్స్ బుక్స్ తీసుకోలేదండి తీసుకోవాలి మీరు తీసుకున్నారా
మేము తీసుకోలేదండి మండే రోజు తీసుకుందాం అనుకుంటానం అండి మండే రోజు కాదు కాని సటర్డే రోజు తీసుకుంటా అండి
ఆ సాటర్డే తీసుకుంటే సండే
ఊ
సండే అట్టలు ఎయ్యొచ్చు
ఆ సండే రోజు అట్ట లేయొచ్చు ఎందుకంటే మండే రోజు పౌర్ణమి అవుతాంది కదా
ఆహా అట్లా ఒక సెంటిమెంట్ హ
అంతే కదాండి ఎందుకంటే అమాస పున్నాలు ఇవన్నీ ఉంటాయి కదా చూసుకొని కొనుక్కోవాలి పిల్లల భవిష్యత్తు కదా
ఊ
ఇయ్య ముగ్గురికి తీసుకుంటే ఇగ అయిపోతది కదా అని
ఆ మంచిగా అట్టలేసి మంచిగా నీటిగా పెడితే నీటిగా ఉంచుకుంటారా అండి
మా పిల్లలు నీట్ గా ఉంచుకోరాండి
మా పెద్దోడు మంచిగా ఉంచుతాడు కానీ చిన్నోడు అన్నీ చింపెతాడు
అవునా అండి ఇవ మా పిల్లలు అంతే అన్ని చింపుతాడు రోజ్ గుడ్ గర్ల్
మేడం అగ్లీగా ఉంచుకుంటండు చెప్పండి అంటే ఎంత పిన మళ్ళీ అట్లనే చేస్తాడు
అవునా
చెప్పి చెప్పి చెప్పి ఆట్లనె అయిపోతంది ఉ మనం ఎంత విసికిపోయినా వాళ్ళు చెప్తే వినారు
అవునండి అవునండి ఎంత చెప్పి న యినరు పిల్లలు అసలు పిల్లలు అంటేనే అల్లరి అల్లరంటేనే పిల్లలు
అవునండి ఈ రోజు ఊర్లో గ్రామ సభ జరిగింది కదా అండి దాంట్లో ఏం చెప్పారు
జరిగిందండి ఏముందండి మహిళల కంతా ఏదన్న పని ఉపాది చూయించాలి తడి చెత్త పొడి చెత్త ఒక దాంట్లో వేయ్యొద్దు వేరు వేరు సపరేట్ సపరేట్ చేయ్యాల అంటున్నారు అయితే ఒక కామె లేషి న్నది కదా డబ్బాలు మీరు ఇస్తారా మేడం అంటే మేము ఈయమామ్మ గవర్నమెంట్ తరపు నుంచి చ వస్తే ఇస్తాం గాని మా ఇంట్లో డబ్బులతోటి మేము ఎట్లా ఇస్తాం మీరె కొనుక్కోవాలి
ఆ
ఒక యాభై రూపాయలు పెడితే రెండు డబ్బాలు వస్తాయి అని చెప్పింది మేడం కార్యదర్శి మేడం
యాభై రూపాయలకి రెండు డబ్బాలు వత్తాయి ఎక్కడొత్తాయో చెప్పండి మేడం
ఆ మేడం అంటాంది
ఆ
త్వరగా రా మాది మేమ్ చేస్ కోవాలి అంటే ఇగ చేస్కోవా ఇక గన్ని పైసలు పెట్టి కొని జేత్తావా అని మా వాళ్ళు అన్నారు
మరి అవును అట్లాంటప్పుడు ఊర్లో ఎంత మంది ఉన్నారో ఎన్ని ఇల్లులు ఉన్నాయో రాసి దానికి గవర్నమెంట్కి ఒక లెటర్ పెడితే వాళ్ళు ఇస్తారో ఇయ్యరో అప్పుడు తెలుస్తది గా ఫస్టెమీ ఇయ్యరు
ఆ ఆ గవర్నమెంట్కి లె టరంటా ఇది వరకు ఇచ్చిలా ఇస్తారంట పప్పు ఉప్పు, కారం, పిండి పట్టించుకున్నారంట డబ్బాలు
ఆహా
కానీ వాళ్ళ డబ్బా అయితే ఇంకా ఉందండి నా దగ్గర చింతపండు పెట్టి సబ్జా ఎక్కించిన లేదు లేదు రెండు డబ్బాలు ఇచ్చినింటికి అయి తే మా అత్త ఆడ తీసుకుంది నేనొక్కటి తీసుకున్న మా అత్తది అట్లనే ఉన్నది నాది అట్లనే ఉన్న ది డబ్బా డబ్బా అయితే చింతపండు ఉట్టి అలా దాచేయ్ ఇగ
ఆహా
చానా
అయితే చెత్త కోసం ఏమంటే మీరు చింత పండు కోసం వాడుకుంటారా
చింతపండు డబ్బా చింత డబ్బా చింతపండు అంటే కొత్తగా ఉన్నది కదా దీన్ని ఎందుకు చెత్త కి పెట్టాలని చింతపండు
మధ్యానికి మూత ఎట్లా మూత ఎట్లా పెడతారండి దాంట్లో చింతపండి వేసి పెడతారా మూత
ఇది ఏంటిదంటే రైస్ కుక్కర్ ఉంది కదా అండి దాని కింద కోడిగుడ్లు ఉడకబెట్టేది వచ్చింది అయితే ఆ గు డ్ల దీనికి మూత సెట్ అయింది దాని మీద పెట్టేసినా ఇగ
ఆహ మంచిగా తెలివి తెలివి ఉపయోగించిరానట్లు
అయితే ఇయాల ఆదాం గురించి మాట్లాడుతాంటే నా సజ్జ మీద ఉన్న డబ్బాయాదికి వచ్చింది నాకు ఇయాల
అది గుర్తుకొచ్చిన నవ్ ఒత్తది ఇగ
ఆ వాళ్ళు చెప్పినట్టే మనం చేసినట్టే ఉన్నది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే
ఉన్న డబ్బలే వేయరు ఇంకా ఇక్కడ ఊర్లలా చెత్త ఏయ్యమ అంటే అసలే ఎయ్యరు ఇంకేదో బాటు ఎంటగడ్డ అక్కడని ఇక్కడనే వేసుకుంటారు కానీ ఇంకా పేపర్లు దాసి వాళ్ళకి చెత డబ్బులు వేసి వేస్తారా అండి ఇంకా
ఆ తడిచేత్త, పొడిచేత్త వేరు చేసి ఎయ్యాల్నట అసలే యెస్తలే ఇప్పుడు ని మా ఉన్నది కదా మా ఇంటికి ఏదైనా వస్తాదన్న ట్టు ఆ ప్రభుత్వం నుంచి
పథకాలు
ఆ పథకాలు ఇస్తారట లేకపోతే ఇయరంట
అట్ల ఇయ్యకుండా ఉంటే ఎవరైనా ఊకుంటారా ఊర్లో ఒక్కరికి చ్చో కరియ్యకపోతే బొబ్బ బొబ్బ చేత్తరు
తందంటే మేడం అందరు కచ్చితంగా చేయాలి అంటుంది ఉం అట్ల
కచ్చితంగ చెయ్యాలె అంటాంది కానీ చేసే వాళ్ ఎవరున్నరు చెప్ చెప్తే వింటరా అంటరు అ చెయ్యరు పాడ్ లేదు
రా అంటే ఒక్కర్ రాలేదండి
అ హ
సంఘానికొక్క ఐదు మంది ఐదుగురు రాళ్ళ టేవ్వర్ రాలేదు గి ఎవరన్నా చేస్తారా అసలు
ఉమ్ ఘ మీటింగ్కి రమ్మంటేనే హాలేదు ఇగా దానికత్ తర
అసలే మా ఊళ్ళ జనాలు తెలివి వారున్నరు అదేమన్నా గిఫ్ట్లీత్ తనం అంటే నీ పెళ్ళాం ఒగల మీద ఒగల్ ఉరుకొద్దురు
అ హ్హా ఫ్రీగొచ్చే వాటిక్ ఎక్కువొత్తరండి జనాలు ఇప్పుడు గా ఎలక్షన్లప్పుడు సీజనప్ ఇప్పుడు రెండు వందలక్ మీటింగు మూడు వందలక్ మీటింగ్ అంటే రోడ్డు పొగుడుతా కనవడతరు జనాలు
అవునవును మా పేర్ రాయలేదా రాత్తే ఏమైంది మీ సొమ్మ్ ఏమన్న అరిగిపోయిందా అని పంచాయి వెడతరు
మీ ఇంట్లకెళ్ళి ఇత్తారా ఏమన్నా గవర్నమెంట్ ఎ ఇత్తాండె మీరు రాస్తనిక్ ఏమయితాంద్ అంటురు
ఆంటరు ఇట్లాంటి వాటిక్ మాత్రం రారు ఇప్పుడు జనాల కాడ బాగా నేర్చుకోవాలండి
నేర్చుకోవాలె బాగా తెలివుంది
చాలా మంది ఇట్లా చేస్తున్నారు మీటింగ్ లకి రాకుండా తప్పించుకుంటాళ్ళు
ఊమ్
మీటింగ్ లక్ ఒస్తే ఏమైతదండి ఒక రోజు పనిష్ పెట్టుకొని మీటింగ్ లక్ రావాలె
అవును
ఆ పాలి వీళ్ళ ఏమైంది నాలుగొందల్ చూసుకున్నారు పత్తి గింజల్ వెట్ట వొయిల్లు పామ్మాయిల్ తోటక్ వోయిల్లు ఈ యల చాలా మంది
పామాయిల్ తోటల్ ఏం జేత్తారండి
ఏమో అండి మా ఇంటి పక్కోళ్లు వొయిళు పామాయిల్ తోటల ఓయిలంట నేను వల్ల కొడుకునడిగితే చేప్పిళ్ళు
పామాయిల్ తోటల అవి కాయలుంటాయ్ గా అవ్ తెంపుతనిక్ వోయిరేమ గనీ వీళ్లెం తెంపరు గదే కొ వాయిస్ ఎ
ఏమో మరి లేడీసే ఒక్కామె వోయింది మా ఇంటి పక్కామె
ఆహా పై పామయిల్ తోట్ ఉందా అండి మీ ఊర్లో
ఏమోండి మరి నాగ్గూడ సరిగ్గా తెలియదు
ఊహు
పోయిల్లో ఏమో మరి పోయిల్లు ఉన్నట్టుంది నా దెలిశి పెట్టొచ్చు ఎవరో ఒకరు కొద్ది గొప్ప
అవును
ఆ
ఇంకేమేమ్ తోటల్ ఉంటాయాండి మీ సైడ్ ఎక్కువ మామిడి తోటలు జాంకాయ్ తోటలు అసల్ ఉంటాయా
మామిడి తోటల్ ఉన్నాయండి జామ్ చెట్లంటే ఇంటికొకరు దగ్గర్ ఉంది జాం చెట్టు
ఊహ్
మల్లే మొగ్గల్ తెంపుతానండి ఖాళీగుండి ఏం చేనని మీతో ఫోన్ మాట్లాడుకున్
అహ్హ తెంపి అల్లి వెట్టుకోండిగా
రేప్ శుక్రవారం కదా ఫ్రైడే గదా
ఆ
అందుకే ఆ
చానా ఉంటాయా కొన్ని ఉంటాయా పూలు చాలా పెద్ద చెట్టే నా
ది మా ఇంటి పక్ క్కో ల్ల వదిన దగ్గర ఉంటాయండి చాలా బాగా పుస్తాయండి పూలు
ఉ హు
పాపం తను చాలా మంచిదండి పూలు తెంపుకో అంటది ఫ్రిడ్జ్ లో వాటర్ పెడతది తాగంటది కూసో అంటది తినడానికి అదిత్తది ఇదిత్తది
మ్ హు అట్ల ఉంటే మంచిగా ఫ్రెండ్స్ మంచి గుంటారు
మ్
ఒక ఫ్రెండు లేక్క
ఒక ఫ్రెండ్ లాగా నవ్వు తాందండి నేను చెప్తాంటే
ఆహ్ నువ్వుతాంద
నవ్వుతాంది ఇయ వాళ్ళ మనవరాలు
ఉ హ్మ్
ఆ వాళ్ళ మన్మరాలుకు డయార్లు ఏస్కుంటా డయార్లు ఇప్పుకుంటా కూర్చుంటంది ఊకె
హ్మ్ ఎందుకు వాల్ మన్వరాల్ వాల్ల పాప ఆ వాళ్ళ బిడ్డ దగ్గర్ ఉండదా
ఏమో అండి ఇలా ఇక అటు పోయినట్టున్నది వాళ్ళ బిడ్డ ఓద్లినట్టున్నదండి వాళ్ళ బిడ్డని ఈ ఊరికే ఇచ్చింది కదా
ఆహా
అయితే తీస్కొచ్చిందట కోత్ త్త డ్రెస్ ఏస్కున్న అమ్మమ్మ నాక్ ఏల్ చూడని వచ్చిందట ఇడకి ఏడుస్కుంటా
ఆహా ఇట్లా ఉన్నోర్లు ఉంటే ఇగ అ టు ఇటు తిరగోచ్చు పిల్లల్ కూడా ఏముంది
వాళ్ళక్ కూడా పేరెంట్స్ కూడా ఏమంతా ఉండదు కదా కొంచెం ఇగా అమ్మాయా కొంచెం పోతనే వాళ్ పని చేస్కోగల్గుతారు కదా
అవును
ఊమ్ స్కూలుపోయి అచ్చింద్ ఆ అవునండి
వేరే ఊరంటే ఇప్పుడు తయారయి పోవాలి ఒకరు దోలు రావాలి ఒకరు తీస్ రావాలే ఇదంతా ఆరాటం
ఆరాటం ఉంటది కదండి
ఊమ్ ఉన్నూర్లో అయ్యేసరికి వాళ్ళే పోవచ్చు ఆ
ఆ హ్హ్హ్హ్హ్హ్
మరి చేస్కోపోయలా ఎందుక్ చేస్కున్నారు వేరే ఊరుల్లని
అదే వచ్చింది బాధ
చేస్కున్నాక అయిపోయినాక్ ఇప్పుడు ఏమనలే ఏమన్నా ఏం లాభం
హ హ
చేస్కుంటే ముగ్గుర్ పిల్లలు
ఆ
మ్
ఏమోఅండి మా శిరిషక్కని కూడా మా ఊర్లోనే ఇచ్చినం మస్తు ఇష్యూస్ అయితనై ఆమెక్ అయితే మరి
ఎవరికండి
మా అక్క వాళ్ళ అత్తగారు అవును వాళ్ళకు పడట్లేదు అస్సలు
ఆ హ
ఉన్నోళ ఏస్కుంటే
సరే అండి మళ్ళీ చేస్తాం ఓకే